హలో
ఆ ఏం చేస్తున్నావు్
లయింది కదా బాటిల్ అన్ని గడుగుతున్నా
ఆహా ఫ్రిడ్జ్ లో పెట్కోడానికా
అవును అంటే ఇప్పుడుక ఎండాకాలం కదా చల్లటి నిల్లు తాగాలనిపిస్తుంది
ఈ ఎండలకి సల్లగా ఉంటానే మంచిగా ఉంటాయి ఇంకా నిమ్మకాయ రసం చేసుకుంటే ఇంకా మంచిగా ఉంటది
అవునవును కరెక్టే మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలంటే బాటిల్స్లోనే పెట్టుకోవాలి కదా వేరేదైతే మళ్ళీ తాగడానికి ఉండదు
నిజమే మేమైతే ఒక బాటిల్ ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటాం మిగిలిన అన్ని ఒక సర్వ లాగా అల్లో పెట్టుకొని పెడతాం ప్రతి బాటిల్ నింపడం ఎందుక అని
అదే బెటర్ కానీ ప్రతిసారి అందులో ఇందులో పోయేలాంటి ఇబ్బంది అనిపిస్తుంది అదేదో ఒక నాలుగు బాటిల్ కడిగి పెట్టుకుంటే వారానికి ఒకసారి శుభ్రం చేసుకుంటే సరిపోతుంది
అది కూడా కరెక్టే కాని మా ఇంట్లో నేను ఒక్కదా అన్న కదా కడగాల్సింది కష్టమవుతుంది అనేసి ఒ బాటిల్ పెట్టుకుంటే మిగిలినవన్నీ అందులోకి పోస్తే అప్పుడైతే దాన్ని రోజు దముకోవచ్చు కదా
కరెక్ట్ అ మరి ఎట్లా కడుగుతారు మీరు బాటిల్ కడిగే దగ్గర ఫ్రెష్ ఉంటుది దాంతోనే కడుగుతారుా
ఆ బ్రష్ ఒకటి కొనుక్కచ్చుకున్నాము దాన్ని బట్టి కడుగుతా అది దాంతోనే ఇంకా పాల బాటిల్స్ అవి ఏవన్న ఉంటే అవి కూడా గడుగుతా
నాకుమపలే నకు వంద ఆ అవును కరెక్ే
మీ అమ్మగారు పాలమ్ముతారా పాల బాటిల్స్ ఎట్లా గడుగుతారు మీను
పాల బాటిల్స్ అంటా ఇప్పుడు ఊబ్బిదిొస్తుంది కదా ఓ విదా సబ్ బేసిీ కడుగుత
ఉ హ అవునా ఊ బ దస్ కడి మొత్తం మీద అవి క్లీన్ అవుతాయిండి మేమైతే బ్రష్ చేసి కడిగినవి కూడా అప్పుడప్పుడు క్లీన్గా అవ్వవి
ఆ అంటే ఇప్పుడు పాలు పోసిన తర్వాతనే వాళ్ళే కొన్ని వాటర్ బోసి కడుగుతారు ఫస్ట్ సో వచ్చే వరకి బానే ఉంటాయి కొంచెం మూబేసి సబ్బేస్తే తెల్లగా అయిపోతాయి
అవునా మాక అట్లా చేయరండి మేమే పోస్తాం కాబట్టి అల్లా మీగ మేమే మంచి గడుక్కోవాలి వాళ్ళ ఇంటి కడబెట్టా మేము బాగుటి తెలుసు
ఆహా
ఇక మనమే నీటికి చేయాలి కదా వాళ్ళు మళ్ళీ నీట లేకపోతే ఏంటి ఇలా ఉన్నాయి అలా ఉన్నాయి అంటారు
ఆ అంటే మరి మా దగ్గర దగర ఏంటో బాటిల్స్ న ఇటుగా లేకకుపోనా ఎవరు అడిగారంండి ఇక వాళ్ళు కూడా ఏం అడిగారు కదా అని మేము కూడా అంతగా ఏం పట్టించుకోము
అవునా తాగే వాళ్ళ తాగేది వాళ్ళే
ననేమో మరి వాళ్ళు చూడాల అనుకుంటా నాకు తెలిసి ఎప్పుడు అడగరు సో మేము కూడా అంత శ్రద్ధగా ఎప్పుడు అడగాం
అవునా ఇక వాళ్ళకంతే తీరిక లేనట్టుందిలేండి అందరు పనులు చేసుకునే వాళ్ళే కావచ్చు
నేను ఎప్పుడైనా చూడడానికి మరీ పాడైపోతే ఆ రజ బ్రెష్పట్టటి కడు తమ్
ఇ మనకు తెలుసు కద అండి ఈ బాటిల్ బాగాలేదు నీట్గా చేసుకోవాల అనేది మనకు అర్థం అవుతుది కదా
ఆ ఒకవేళ ఆ బ్రెస్ లేకపోయినా పళ్ళుతోమ బ్రష్ పాత ఉంటాయి దాంతోయనా కడ తాను శుభ్ర అయిపోతే
నించమ వెళ్ళండి ఆ బ్రష్ కూడా కొంచెం దీనిలానే ఉంటాయి కాబట్టి
ఇంకా ఇదే బ్రష్ట్ మనుషా క్లీన్ చేయడానికి పనికిస్తుంద అనిపిస్తుంది నాకైతే
ఆ అవునండి నేనైతే ఎప్పుడు వాడలేగాని నేను ఈ పల్లెదోమ బ్రష్ ని దువ్వెన గడుక్కోవడానికి వాడతానండి అప్పుడప్పుడు దువ్వెన బాగా చెత్త చెత్తు ఉంటే దానికోసం వాడతాను
ఆ నేను కూడా పళ్ళుదోమ బ్రష్ తోనే అంటే కొత్త బ్రెష్ కాదు పాత వాడి పడేసినవి ఉంటాయి కదా దాంతోనే దుబా కూడా శుభ్రం చేసుకో చసుకుంటాను బాటిల్స్ కూడా వేరే దాంతో శుభ్రం చేస్తాను
మేం కూడా అంతా అండి పాత బ్రష్ తోనే దువ్వనా ఇంకేమైనా చెయాలనిపిస్తే అవన్నీ చేస్తా క దాందాను
ఎండాకాలం కదా మీరు పెట్టుకోవట్లేదా బాటిల్స్ కడుక్కోలేదా
ఆ లేదండి అంటే మా ఇంట్లో ఉండేది కొంతమందిమే కదా ఇక బాటిల్స్ ఎందుకులే అనేసి డైరెక్ట్ ఒక పెద్ద ఏమంటారు సర్వలాగా ఉంటది దనిలోసి అదే పెట్టుకు కొంటాం డైరెక్ట్
ఆ కానీ దాంత తాగడానికి ఇబ్బంది అవుతుంది కదా అని ఇల్లు కింద పడిపోతే
గ్లాసులు ఉంటాయి కదండి గ్లాసు లో పోసుకోవాలి డైరెక్ట్ దాంతోనే తాగరు కదా అండి
ప్పడం ఇబ్బందై ఒక బాటల్ కాడిగి పెట్ కొంటే ఏమైతుది మరి
ఆ ఒక బాటిల్ ఉంటది సపరేట్ ఒక బాటిల్ ఉంటది అదయిపోతే అప్పుడప్పుడు దాంట్లోనే నింపుకుంటాను లేదంటే గ్లాస్ లో పోసు కొని తాగుతా
మీరు చెప్పిన ఆలోచన ఇంకా బావుంది చెప్పాలంటే నాలుగైదు బాటల్స్ కన్నా ఒక బాటిల్ కడిగి పెట్టుకోవడం బెట్ టేదు మిగతావి ఏదైనా పెద్ద దాంట్లో పోసి పెట్టుకుంటే బెటర్
ఇంకా అంతే కదండి కాకపోతే కొంచెం ఫ్రిడ్జ్ లో ఎక్కువ ప్లేస్ ఉండాలి అంటే అది పట్టేలాగా ఉంటే పెట్ పట్టుకోవచ్చు లేదంటే బాటిల్స్ తె బెటర్
నా మా ఫ్రిజ్ లో ఖాళీ స్థలం బానే ఉంటది ఎక్కువగా ఏం పెట్టం ఫ్రిజ్ లో
మ్మ్ అలా అయితే ఇదే బెటర్ ఆ బాటిల్స్ ని ప్రతి వారం కడగడం కన్నా ఇదయితే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు కదా మన్ అ
నేను కూడా తప్పకుండా ట్రై చేస్తానయితే మంచి ఐడియా ఇచ్చారు
ఉమ్ మొన్న నేను చూసాను నీ మొఖం భలే మెరిసిపోత్ తుంది ఏం పెట్టుకుంటున్నావ్ నీ ఫేస్ కి
నేనా ఎండా కాలం గ దండి నల్ల పడిపోతదని ఫస్ట్ అయితే ఎండకి ఎక్కువ వెళ్ళట్లేదు మళ్ళీ ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా వాటితోనే మొహం పైన కాసేపు మసాజ్ చేసుకుంటున్నాను
చేసుకుంటే ఏమవుతుందండి అంటే మంచిదేనా చల్ల చల్లగుంటాయి కదా అవి
ఆ ఆ అంటే డైరెక్ట్ ఆ మొహం మీద పెట్ కో కూడదు ఏదైనా ఒక క్లాత్ లో పెట్టి పెట్టుకుంటే అప్పుడు ఏం కాదు
అవునా అయితే నేను కూడా ట్రై చేస్తాను నా ఫేస్ మీద కొంచెం ఈ పింపుల్స్ ఇవన్నీ ఉన్నాయి కొంచెం చిన్న చిన్న పొక్కల్ లాగా కూడా ఉన్ టే ఆ దానికి ఏమన్నా ఉందా అండి మీ దగ్గర
తడిచి పెట్టుకోవాలి మళ్ళీ ఇది కలబంద ది గుజ్జు ఉంటది కదా అది పడుకునే ముందు కొంచ్ కొంచం రాసుకొని పడుకుంటే తెల్లారేసరికి ముఖం మంచిగా అయితదని అంది మమ్మీ ఇంకా నేను కూడా ట్రై చేయలేదు అది.
అవును అయితే నేను కూడా వాడతానండి మా ఇంట్లో కూడా కలబంద చెట్టు చాలా పెద్దది ఉన్నది. కపోతే దాన్ని ఎందుకు వాడాలో తెలియక అలాగే వెరి పొతుంది
ఉ అది ఓన్లీ మొక్కానికే కాదండి జుట్టుకు వెట్ కున్నగూడ జుట్టు కూడా ఒత్తుగా పెరుగుతుందంట
అవునా జుట్టుకి నేను ఈ కుంకుడుగాయలు పెట్టుకుంటే పెరుగుతుంది అనేసి విన్నాను కలబంద గురించి అంతగనం తె
మరి మీరు ఎప్పుడైనా ప్రయ త్నించ్చారా
ఏది కుంకుడుగాయలా
ఆ అవును
ఆ పెట్టుకున్నానండి ఒకసారి వెట్టుకుంటే కళ్ళల్లో పడింది అప్పుడు కళ్ళన్నీ చాలా మండాయి ఇగ మానేసా నేను ఇదేదో ప్రమదం కరందాగా ఉందనేసి మానేస
ఆ కానీ ఒకప్పుడు మన అమ్మమల కాలంలో అదే కదా షాంపూ అంటే వాళ్ళకి
అంతే కదండి అప్పుడు ఈ షాంపులన్నీ ఎక్కడ ఉన్నాయి దాన్నే షాంపు లాగా వాడేవాళ్ళు అది చేస్తుంటే మంచిగా నురుకు కూడా బలే వచ్చేదండి ఒకసారే చేసాను నేను గని బాగుండేది
ఉ అది మళ్ళోకసారి బెట్ కొండి కళ్లు ఎలా అయినా షాంపూ వెట్టుకున్నా మండుతయ్ ఇదయితే కెమికల్స్ కద అదయితే మంచిగా ప్రకృతిలో దొరుకు ఇది
నిజమే గని ఇగ ఆ ఒక్కసారికి నాకు చాలా మండేసరికి భయమేసింది అందుకోసం మానేసా కానీ స్టార్ట్ చేయాలి మళ్ళీ
నేను కూడా ఒకసారి ట్రై ఏస్తాను మీ జుట్టు బాగా నల్ల ఒత్తుగా ఉంటదా
ఆ మరీ ఒత్తుగా ఏముండదు గని కొంచెం అంటే నేను అది వాడట్లేదు కదా వాడితే పెరుగుతుదేమో చూడాలి
ఊ అయితే మా మమ్మీ అన్నది మొన్న మందార ఆకులును కలబంద గుజ్జు కలిపి పెట్ కుంటే బాగా నల్లగా ఒత్తుగా పెరుగుతది అని అన్నది
అవునా అయితే ఒకసారి ట్రై చేద్దాం ట్రై చేస్తే రిజల్ట్ ఏమన్నా ఉంటే కంటిన్యూ చేయొచ్చు కదా
ఊ మ నువ్వు ఏం పెట్టుకోవట్లేదా మొటిమలకి అవి ఇవి ఐతునయ్ అన్నావు కదా ఏం పెట్టుకోవట్లేదా మొహనికి
ఆ ఏం పెట్టుకోవట్లేదు అంటే ఏం పెట్టుకోవాల అనేది ఏం అర్ధం గాద్ ట్లేదు అందుకే మిమ్మల్ని అడిగాను మొన్న చూశాను కదా మిమ్మల్ని
ఉమ్ తేన కూడా పెట్ కోవచ్చు అండి ఇప్పుడు ఈ రోజు వాటర్ గులాభి నీళ్లన్ టర్రదా గులాబీ నీళ్లల్లో కొంచెం కొంచెం తేనె కలిపి పెట్టుకుంటే కూడా మొహం మంచిగా అయితదని అన్నారు
అవునా అంటే ఈ నల్ల మొటిమలు ఇవన్నీ పోతాయంటనా మీరు
ఆ ఆ తేనె పెట్కుంటే మొ టిమలు కూడా పోతాయి నల్ల నల్ల మచ్చలు ఉంటాయి కదా అవి కూడా తగ్గిపోతాయి అంతేగాని కొంచెం ఎక్కువ సమయం పడుత మీరు ప్రతి రోజు వాడుతే తగ్గుతాయి
అవునా అయితే ఒక వారం కంటిన్యూగా వాడితే ఏమన్నా రిజల్ట్ ఉంటదేమో వాడతాను ఇక నేను రేపటి నుంచి
ఆ ట్రై చేయండి మళ్ళీ వేరే వేరే ఏమన్నా కెమికల్స్ చిన్న క్రీమ్స్ వాడటం కన్నా ఇది బెటర్ కదా
నిజమే నాకైతే అవి అసలే నచవు మళ్ళ స్కిన్ ఎక్కడ ఏమన్నా అవుతదేమో అనేసి భయం ఏస్టది
ఆ అంటే ఇట్లా ఫేస్ ఎక్సర్సైజ్ కూడా చెయ్యాల ప్పుడప్పు ఇప్పుడ అయితే ఇట్లయితేనే మన పేస్ బాగా ముూడతల అట్లా కనిపీయదు
అవునా అంటే ఫేస్ ఎక్ ఎక్సర్సైజ్ అనేది మళ్ళ సపరేట్ ఉంటుందా అండి మీరు
ఆ అంటే అదే మీరు యూ టూబ్లో చూడండి ఒకసా సరె వస్తది ఫేస్ ఎక్సర్ ర్కైస్ దని చెప్తే వాళ్ళు చెప్తారు అవి ట్రై చేస్తే ఇట్లా మొహం ముడతలు ముడతలు కనిపి య్యకుండా యవ్వనంగా కనిపిస్తుంది
అవునా అయితే ఒకసారి యూట్యూబ్ లో వెతికి చూస్తాను నేను కూడా ఈజీగానే ఉంటాయా చేయగలమా మనం
ఆ చిన్న చిన్నవే జస్ట్ కళ్ళ నటు తిప్పడం అలా అలా ఉంటది అంత
ఊహు అలాగే అయితే నేను ఈరోజు చూసి ట్రై చేస్తాను చిన్నవే కాబట్టి ఏం కాదు
చూడండి ఒకసారి కావాలంటే నేను కూడా ఒకసారి మీకోసం సర్చ్ చేసి పంపిస్తాను మీరు నాకు వాట్సాప్ లో మెసేజ్ చేస్తే పంపిస్తాను
చేస్తాను ఈవినింగ్ మీకు మెసేజ్ చేస్తాను అలాగే నేను కూడా వెతుకుతాను కొన్ని
కాదు ఇప్పుడు ఈ కుంకుడుకాయలు ఉన్నాయా మరి పడేశారా
చెట్టు ఉండేది కాకపోతే రీసెంట్గా దాన్ని కొట్టేశార అనుకుంటా ఇప్పుడైతే లేవు
అవునా ఎక్కడైనా మీకు దొరికితే చెప్పు నేను వచ్చి తీసుకుంటాను
అలాగే అండి అంటే మా నాన్నగారు తీసుకొస్తే చెప్తానులేండి మీకు
సరే మరి
సరే అండి బాయ్